ఆ చెప్పమా ఎనిపిస్తుంది నాకు
ఏం చేస్తుందండి
ఉ ఇంకాలేర్ మా ఫైవ్ ఫిఫ్టీ ఇ అప్పుడు ఏం లేదు దాకా నేను ఏం చేసాన అంటే అన్నం తినక అప్పుడు ఊరు వెళ్ళినం కదా ఊర్ళ వెళ్ళినప్పుడు మామిడి పడు తెచ్చ రెండు బాస్లు అట్టో బాస్లలో మా బావ వాళ్ళు తీసుకొచ్చిండే అయివుంగ అట్లాగే పెట్టు కొన్ని రోజు తిన్నాంెండు మూడుోులు తన్న తరవాత పాడైపోతయ స్టేజలు కనిపించ ఏం చేసినంంట మత్తం అన్ని రసం పిండినం శం
ఆ బెస్ట్
రసం పిండేసి ఈ మా అన్నయ్య ఐస్ క్రీమ్ కంటైైనర్ లో ఉంటాయి అన్ని బ్లాక్ కలర్ బాక్స్ ఉంటాయి కదా బస్ స క స్ర్ వాటి మొత్తం ఇరవై ముైూడు డబ్బాలు ఉన్నా మా అన్న రోజకో ఐ క్రీమ్ బాటిల్ మొత్త తంటాడు వెబ్ సిరీస్ చూసుకు చూసుకుంట చూకో రోజ కూడా బక్ చేకోాలి అది అయిపోయ ఐ క్రీమ్ మత్తంత్తతం పట్టయాలి ఇక ఆ డబ్బాలు ఉంటాయి అమ్మన్ని దాచిపెట్టింది ఎటికైనావరై ఫ్రెంస్ గేమ్స్ క ఏమైనాిర్యానీలు ఏమై కర్రీ ఏమన్నా అడ్డంమో ఫుడ్ ఏదనా పెట్టి అనల పెట్టి ఇచ్చేస్త అయిపోతుది మళ్ గిన్నెలు ఇస్తే మలవాలి ఇయ్వాలి తీసుకురావాలి తోమాలి బాధ లేకుంంటందని చెప్పేసి అందు స్టోర్ చేసిక పెడతుదమ్మా
హ
అయితే అందులో మొత్తం ఈ మ్యాంగో జ్యూస్ అంతా తీసి మొత్తం అందులో ఫిల్ చేసిన ఒక ఏడేమి డబ్బాలు నిండిపోయింది మొత్తం అన్ని కాయలు తీసేసి ఇ అవన్నీ మళ్ళా టెంకాలు ఏం చేసేవాళ్ళం మంటే అమ్మ మంచిగా బూడుతిరుది ఎండ పెట్టేసి బాగా ట్రై అయి్యందాంచ ఎవరికైనా పొలాలు ఉండ ల్యాండ్ ఉండకి పెట్టుకుంటటి ఇచ్చేస్తేయి చెట్లు అయితాయి ఇప్పుడు అవి నాటితే అ మా ఇంటి పక్కన వాళ్ళు ఇద్దరు ము ఇరు తెలిసుినళ్ళు ఊరికి మా చిన్నమ్మ వాళ్ళకి పంపి ఇచ్చింది ఊర్లలో పొలం చేసుకు మా బావకి ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంటది
హ్మ్ ఇకే
టది కదా ఇట్ల పిండి దాన్ని ఎండక్ బెట్టి దానికి కొంచెం బూడిద రుద్ది ఎండక్ పెట్టేసి నాటితే చెట్ చటె అయితే గానీ మళ్ళా మనం ఎంగిలు చేస్తే అది చెట్టు కాదు.
ఓకే
ఆ అయితే ఇంగ అట్లా ఇచ్చి అవ్ అవి ఏం చేసినంటే ఇంగ ఏంటమ్మ
నే నాకు తెలీయదసలు మీరు చెప్పేదాకా
నా కూడా తెలిదమ్మో, ఉమ్ మనం ఇంగ్లీష్ ఏది మనం ఇప్పుడు తినేసిన రేగి గింజ కూడా చెట్టు కాదు.
ఓకే అందర్ తెల్వకా అదే అనుకుంటారు
తిన్నయి ఊసేసినయేవి మళ్ళ చెట్లు మొలువవు.
అదే
ఆ వాటతంటే వది ఇప్పుడు రా రేగి చెట్టు అయినా, సీతఫలం చెట్టు అయినా, అవి పండైపోయి చెట్టు కాన్నే కుల్ ఇప్పుడు సీతాఫలం చెట్టు అంటే గుబరు గుబరు ఇట్లా ఎందుకైతయంటే అయి చెట్టుకే మగ్గిపోయి, రాలిపోయి, కింద పడిపోయి మళ్ళ అవి దాని మీద చెత్ త, మట్టిబడి, పడి పడి వర్షాలకి ఎప్పుడుకో ఆ గింత వాళ్ళ మొరకెత్తి అక్ గుబ్బురు గుబ్బురుగా తయారైపోతయి, అదే మనం మొత్తం గింజలన్ని లో దగ్గర నాటేడనుకో ఒక్కటి కూడా మొలవదు, అలాగే ఉండిపోతుం
ఆదేలే ఉమ్
అదేందంటే కడిగేసినట్టుయిపోతది దాని మీద ఉన్నదా మనం ఊయటం వల్ల, ఆ అట్లా అయితే అట్లా చేసిన తర్వాత వాట్ మీ మీ కంటెన్లో చేసిన జ్యూస్ని ఏం చేస్తున్నమంటె, రోజు కింత కట్ చేసుకొని బోల్ ఏసుకొని అన్నం తిన్నంక నైట్ మార్నింగ్ ఏదో ఒక రోజు తిం ఏదో ఒక టైం లో తింటా ఉన్నా, ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం పల్ తీయ దానిగుంగా దానికో పల్ప్ ఉంటాయి కదా, మొత్తంగా మ్యాంగోనే కంప్లీట్ అండ్ల ఏం మిక్స్ చేయ్యలే ఓన్లీ అది జ్యూస్ జ్యూస్. ద ఉన్నోల్ ఉత్తగా ఉంటే కా, ఉత్తగా ఉంటే పాడైపోతయి ఈ వేడికి ఎండలకి వే అవి ఎప్పుడో రెండు రోజులకే పాడైపోవును, ఎందుకంటే వేడి ఎక్కువంది కదా.
అవును
మామిడి కాయాలంటే పెట్టోచ్చు గాని మాడి పండు ఉమ్ మాడికాయలంటే పెట్టొచ్చుకాని, మామిడి పండ్లు పెడితే అంత ఇదిగా ఉండదు.
అవును మంచి కాయనే
ఆ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసినం ఇంకా, అదైతే అన్ల ఎన్ని రోజులైన ఉంటది. ఈ సార్ మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే లా నెక్స్ట్ స్టీయర్ ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇట్లా చేస్కున్నరు అనుకో బెస్టు, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తినొచ్చు.
ఆ
ఉమ్ త్రీ మంత్స్ వరకు అట్లా స్టోర్ చేసుకొవచ్చు దాన్ని అట్లా.
ఆ నేనిప్పుడే ఆ నిల్వనాగది
ఆ అన్ని రోజులు ఆగం మనం ఏం ఉంచుతమా ఏంటి గని తినేస్తాం.
ఉమ్ ఆ
నువ్ దాగినవా మట్
టీ తాగి ఇకి అన్నం తినేసిన అ
ఆ మా ఫ్రెండ్ ఉండే ఇంకా మా ఫ్రెండ్కి చేసి ఉంటి ఫోన్లు తను బయట అళ్ అబ్బాయి కాలేజ్ నుంచి తీసుకురావాలంట కొంచెం దూరం ఉంటే బండి మీద వెళ్ళి తీసుకునిరావాలంటే వెళ్ళింది మళ్ళు వచ్చరు చేస్తా అన్నది
ఒకే
ఇచ్చినా నెంబర్లు ఇచ్చినా అంటే నీకే పెట్టినా వాళ్ళది నీకు నీదే వాళ్ళది నీకు నీది వాళ్ళకి పెట్టలేదు నువ్వు ఎవరో ఒకరు కుంటే సరిపోతది కదా తెలిసిపోతది ఆ ఆ చెప్పినా చెప్పిన చెప్పినా శ్రేయ కు చెప్పినా మా ఫ్రెండ్ గౌరికి చెప్పిన ఇక శ్వేతకు చెప్పిన మొన్ననే ఇంక మరి శ్వేత బుడ్డోడుతోందో పడుకుందో ఏమో తెలియదు ఫోన్ చేసి మాట్లాడుతది చెప్తా చేస్తది
అవునా
ఇంగ వాడు ఉంటే ఇంకా విసిగిస్తా ఉంటాడు వాన్ని ఎత్తుకునే వాళ్ళుంటే చేస్తది నిన్న మొన్న అంటే ఇక్కడ మేము ఉన్నాం కనుక ఎత్తుకున్నాం కనుక మాట్లాడింది ఇంకా అక్కడ ఒకతే ఉంటది వాడు పడుకుంటే వాడ అరవాడు కాకపోతే అయితే ఇగ ఆ అటు దాని కిందికి దీని కిందికి వెళ్ళిపోతుంటాడు కదా చిన్న పిలోడు తొమ్మిది నెలల పిల్లోడు ఆ వాడు దాన్నీ గెలికి దాన్ని ఎత్తినేసుకుంటాడు దీన్ని గెలికి దీన్ని నేత్తినేసుకుంటాడు చేతులు దబ్బలు అమ్మా అని పిలుస్తాడు ఇంగ ఎంత తుంట రోడైనంటే అసలు ఐదు రోజులు రోజులు ఉన్నాడు ఆరు రోజులు ఉన్నాడు అబ్బా ఇల్లంతా గోల గోళ సందడి సందడి నిన్న సాయంత్రం వెళ్ళాడు ఇళ్ళంతా బోసిపోయింది అసలు పెద్ద దూరే ఏం కాదు ఇక్కడే ఉంటారు బంజార్ హిల్స్ లో ఉంటారు కాగానీ ఇంకా నా అంటారు కాదా దగ్గర దూరం అయితే దూరం దగ్గర అయితది అన్నట్టు దగ్గరించి ననీ చేసుకుంటే వీళ్ళు రానికనే కూదరట్లేదు వాళ్ళకి
అది అసలే కుదిరదు
ఆ మా పిల్లలు మా దగ్గర ఉంటే ఆ
ఇంకండి
చెప్పాలమా ఎం తిన్నవు మరి
ఇంకా క్యారెట్ వేసుకున క్యారెట్ రసం వేసుకున్న కర్డ్ వేసుకుందాం అనుకున్నా కానీ అప్పటికే హెవీగా అనిపించింది
మజ్జిగ నీళ్లు తాగాల్సింది
ఆ సాయంత్రం తాగుతా ఒక ఆరంటప్పుడు
లేదు నేను ఈ మధ్యనే మజ్జిగ బాగా చేస్తున్నా మా అన్నయ ఇష్టంగా తాగుతున్నాడు నాకు కూడా చాలా బాగా మా ఇంట్లో అందరు మజ్జిగ చేయి మజ్జగ చేయి అని నా వెంట పడుతారు లేదు నేను ఎట్లా తయారు చేస్తున్నాండి అంటే మజ్జిగ ఫస్ట్ ఇది ఉంటగా హార్ట్స్ అండ్ కార్డ్ ఉంది కదా బాక్సు రౌండ్ది కదా ఆ కార్డు తీసుకు అద అయితే అంటే వాటర్ లిక్విడ్ ఉండదు అది మొత్తం గట్టి పెరుగు ఉంటది అది
అవును హార్సన్ బాగుంటది సిడ్డుపాం బాగుంటది
ఆ ఆయితే అ కొంచెం తీసుకొని క్వాంటిటీగా ఒక టూ హండ్రెడ్ అలా ఎంఎల్లాగా తీసుకొని అందులో జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూను బ్ బ్లాక్ సాల్ట్ నిమ్ము ఉప్పు అంటారు కదా అదీ మళ్ల సాల్ ప్పు నిమ్మకా పెద్దదింటూ ఒకటి మరి చిన్న చిన్న ఉంట ఒక రెండు ఆ రసం పిండేసి లైట్ గా పెప్ ప్పర్ పొడి లైట్గా ఒక పావు టీ స్పూన్ అంతా వేసి దాని చిన్న ఒక స్ప్ సారి రన్ చేసి అది మొత్తం పేస్ట్ పేస్ట్ అయినాక మళ్ళీ వాటర్ పోసి మళ్ళ ఒకసారి మంచిగా కలిసేలాగా చేసేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగుతుంటే అబ్బా భలే ఉంది కూల్ వాటర్ వేసుకొని చల్లాగెల్ పోతుందా హాయిగా ఉన్ చాలా బాగుంది నె రోజు అట్లాగే తాగు తున్నా నైట్ లో
ఓకే
వంచి దంగా ఎంబడిదింక గ్యాస్ మొత్తం బయట కొట్టేస్తుంది బ్లాక్ సాల్ట్ కదా మిక్సింగ్ ప్లస్ జీలకర ఉంది
అవునా లెమన్ సాల్ట్ ఆ బ్లాక్ సాల్ట్ ఆ
బ్లాక్ అదే నిమ్ముప్పు అంటరు బ్లాక్ సాల్ట్ అదేదో అంట్రూ అ ఆ కొంచెం ఇట్లా ఇట్లా ఉంట పింక్ కలర్ లో ఉంటుంది క ఉప్పు లాగానే ఉంటే పింక్ కలర్ పౌడర్ లాగా ఉంటుంది నీక్ ఫోటో పెడతలే అది ఎట్లా ఉందో చూస్తె అదే వీడియో వస్తుండొచ్చు
ఓకే అంతకుందు పింక్ సాల్ట్ వాడేవాళ్ళము
కొందరు చాట్ మసాలా కూడా వేసుకుంటారు మన చాయిస్ అది
అవును అవునవును ఇప్పుడు రైతా ఉంటది కదా రైతాలో కూడా నేను ఇదే స్ కునేదాన్ని చాట్ మస్ మసాలా దొరుకుతుది రైత చాట్ మసాలా అనే దొరుకుతుది చాలా బాగుంటది రైతాలా అదేసుకుంటుంటేనె దీనెస్ సమ్
ఉ ఉ ఉ
ఒకసారి చూడండి ఎప్పుడైనా మీకు దొరికితే జెప్టోలో ఇట్లా కూడా ఉంటాయి స పర్ మార్కెట్స్ జెప్టోలో ఉంటది మీరు మొత్తం రైతా మసాలా
ఆ రైటమ్మా అసలు డిమాార్ట్లు ఉన్నట్టు ఉంది
ఆ ఇక ఏం లేదు జస్ట్ మనం పెరుగు గలుపుకోవడం ఆనియన్స్ కొంచెం పుదీనా ఒక పచ్చిమిర్చి ఒక కొత్తిమీర వేసుకుంటాం కదా దీని కొంచెం ఒక స్పూన్ అంతా హాఫ్ స్పూన్ అంతా వేస్ అంటే పెరుగు క్వాంటిటీని బట్టి మనకి ఎంత వేయలో అర్థం అయితది
ఉ ఉ
మంచిగా కలుపుకోవాలి ఇక అసలు ఉట్టిగా తినేస్తాం తెలుసా చాలా ఇష్టం నాకైతే ఇగ అయిపోయింది ఇంట్లో తేవాలి
ఇట్లాంటి చిన్న చిన్నవి షాట్ ఆ రెసిపీలు కూడా చేసి నువ్ఇంగె ఇవి కూడా యూట్యూబ్ లో పెట్టచ్చు కద చిన్న చిన్నవి కూడా
పెట్టొచ్చూ అదేందో నాకు సడన్ గా డన్గా గుర్తు రావు తర్వాత అని పిస్తోంది మొన్న ఐస్ క్రీమ్ చేసినా పిస్తా ఐస్ క్రీమ్
నువ్వు ఫస్ట్ నీకు ఐడియా వచ్చింది కాద్మా నీకు ఐడియా వచ్చింది వచ్చినటు నువ్ నోట్ చేసుకోని రాసుకో ఏదైన వచ్చిందనుకొ నోట్ బుక్ పెట్టిసి యూట్యూబ్ యూట్యూబ్ నోట్ బుక్ అని పెట్టుకో వచ్చిన ఐడియా వచ్చినట్టుగా నోట్ చేసుకుని రాసుకుంట అయిపోయినియ్ అయిపోయినట్టు టిక్ గొట్టేసెయి
న్యూస్ లన్నీ అట్లే చేస్తా ఇప్పుడు న్యూస్లుం టాయి కదా అవన్నీ వైరల్ న్యూస్ లన్నీ అట్లే రాసుకుంటా వెంటనేే వీడియోలు చేసిన మధ్య ఈ మధ్య ఏమైతుందంటే ఈ వ ఈర్షి ఆ వర్క్ లో పడి ఇక అది చేసేసరికి రికి నాకు గుర్తుంటలేదు ఆ అప్పటికి అది అప్డేట్ అయిపోతున్నాయి కూడా
మానకు ఇచ్చిన వర్క్ మామూలు వర్క్ గాదులే బాబు
మ్ ఇంకకాలేదులే ఆ అదే ఇక ఏమైతుందంటే దాని సంగతి మర్చి పోయి నేను అప్పటికే న్యూస్ అది ట్రెండింగ్ అయి ఫైవ్ సిక్స్ అవర్స్ అయిపోయి కూడా ఉంటాది మస్త్ వ్యూస్ వస్తున్నాయి వేరే ఛానల్ ఇప్పుడు నేను పెడితే తొక్కలోది ఇగ నాకు రివ్యూలు కూడా వస్తలేవు ఏంది కథ అనని వదిలేషినా ఇక వదిలేసినా మళ్ళా పెడతా రోజు పెడదాం రోజు పెడదాం అనుకుంటున్నట్లట్లే మోన్న మా హస్బెండ్ కి గి గిఫ్ట్ తీసుకున్న ఆది ఫాదర్స్ డే రోజు ఇచ్చినం అందరం కలిసి అది పేడ్ధం
ఏం తీసుకున్నవ్ కు ఆ రోజు అవును ఇంత తీషినావ అది
ఆ వీడియో తీసుకున్నాను అక్కడే తీసుకున్నా షాప్ లో మళ్ళీ ఇంట్లో కూడా కేక్ కట్ చేస్తుంటే పెట్టాలిగా లేట్ అయిపోతుంది ఇప్పటికే రేపు పొదున లెవెన్ ఓ క్లాక్ కి పెడతా ఈరో నైట్ ఎడిట్ జేసి
సరే దాని ఫాదర్స్ డే కాకుండా ఆయన బర్త్డే కాకనే పెట్టీయరాదు అది ఏముందాడా ఆడ బర్త్డే అని మెన్షన్ చేసి పెట్టు పోయిందేముంది అంతే కదా ఇప్పుడు నువు ఆ ఫాదర్స్ డే అయిపోయింది కదా నువ్ అదే రోజు పోస్ట్ చేస్తుంటే కన్స్ డర్ ఆయ్యెది అది ఇంకా తాటిపోయిన కనుక బర్త్డే లాగాలు ఇక్కడ ఏదో ఏదో ఒక స్పెషల్ డే అనుకోని ఒక స్పెషల్ డే లాగా
అవునవును యాక్చువల్ గా బర్త్డేకే ఇచ్చేది ఉండే అప్పటికి మనీ సరి పోన్ రాలేదు ఇక ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఇక నవంబర్లుంది
ఓయామ్మో దూరము ఉంది
దూరమేగా ఈ లోపు ఉన్న పైస లు కూడా అయిపోతాయి నాకాడా అసలే మంచి చేతులు కావు
ఇక అదే గుర్తొచ్చి ఆ వామ్మో మస్తు ఖర్చు పెడత ఇత నేను అవసరమయ్యీ చీరా చీరంగుంటా ఎందుకు వచ్చిన గొడవ అని ఇప్పుడు అకేషన్ వచ్చిందని కొనపడేద్దాం అనుకోని
నువ్వు నువ్వు తీసుకున్నప్పుడు ఎంత అయింది గోల్డ్ రేటు
ఆ రోజు ఆ రోజు కంటే ఇప్పుడు తగ్గిందండి చాలా తగ్గింది కనీసం సిక్స్ థౌజండ్ అయిన తగ్గింటా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎంతో ఉంది ఈ రోజు
ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ వేరే దగ్గర ఉంది
ఆ
తగ్గింది
చ నేను కొన్న రోజుకి ఈ రోజుకి సిక్స్ థౌసండ్ తగ్గింది యాబ్ యాభై వేలకు వస్తే నేను ఇప్పుడే పోయి ఉన్న బంగారం తీసుకెళ్ళలి బ్యాంక్ లో పెట్టి ఆ డబ్బులు తీసుకచ్చి బంగారం కొనుక్కుంటా
పిచ్చేమ్మ ఉండ బంగారు పెడితే వాడు గ్రామ వేలా తక్కువేస్తారు ఇంకా నీకు.
ఆహా అంటే అసలు డబ్బు లేవు కదా ఏదో ఒకటి యాభై వేలు అనుకో ముందైతే బంగారం కొనుడు ఇంపార్టెంట్ కదా రేటు పె పెరిగెలోపు సో అట్లా అంటున్నా ఆ సరే